హలో ఒకకపోన్స్ కావాలి ఇయర స్ హలో
హలో ఎక్కడున్నావూ అయిపోయిందా కాలేజీ
అయిపేయింది అయిపేయింది ఇంతకు ముందే అయిపోయింది ఇప్పుడే ఇంటికొచ్చినా
అవునా కాలేజ్ అయిపోయి ఇప్పుడే ఇంటికి ఓచ్చేసినవా
అవునవును ఇప్పుడే ఓచ్చినా ఇంతకు ముందు వచ్చినా ఇగ ఎగ్జామ్ ఉండే మాకు
ఇప్పుడు ఏమి ఎగ్జామ్స్ నడుస్తున్నయి మరీ
మాకు సని ఉంటయి సో ఆ మిడ్ ఎగ్జామ్స్ రాస్తున్నా ఇగ ఇవ్వాలనే లాస్ట్ ఎగ్జామ్ అయితే ఇగ రాస్ ఇ ఇంతకు ముందే ఒక హాఫ్ వన్ అవర్ బ్యాక్ మో అచ్చిన
పోయినయ ఈరోజు లాస్ట్ ఎగ్జామట ఎగ్జామ్స్ అయిపోయినయ
ఆ మొత్తం ఫ్రీ ఎ ఇగ సిక్స్ ఎగ్జామ్స్ ఉండే సిక్స్ ఎగ్జామ్స్ గుడా అయిపేయినయి ఇవల లాస్ట్ ఎగ్జామ్ ఇగ లాస్ట్ వరకు రాసి మెల్లగా ఇప్పుడే వచ్చిన ఇగ రెస్ట్ ఇగ ప్రశాంతంగా పడుకొవచ్చు
ఆ అయితే నువ్వు ఎప్పుడన్నా మూవీస్ చూసే అలవాటు ఉందా నీకు అంటే సినిమాలు ఎప్పుడన్నా చూస్తూ ఉంటవా
అవునవును చాలా సినిమాస్ చూస్తు ఉంట మనం ఒకప్పుడయితే రోజు ఒక సినిమా చూసేటోన్ని ఈ మధ్య నా టైమ్ లేదైతే ఇగ చూ చూస్తలేను సినిమాస్
ఆ మరి ఈ మధ్యన కొత్తగా ఈ రెండు మూడు నెలల కిందటా కొత్తగా ఎమేంమేం సినిమాలు అ చ్చినాయో ఒక నాలుగైదు సినిమాల పేర్లు చెప్తావా
మనము ఫస్ట్ స్టార్టింగ్ జు అ జాన్వరిలో రాజాసబ్ మూవీ వచ్చింది సో మనకు ఫస్ట్ స్టార్టింగూ రాజాసబ్ మూవీ ఓచ్చిన తర్వాత నెక్స్ట్ మూవీ అచ్చేసి మనకు మన శంకరవర ప్రసాద్ ప్రసాదూ ఓచ్చింది అందులో చిరంజీవి యాక్ టీవేశిండు అల్లా ఇగ రవితేజ మూవీ ఓచ్చింది మల్ల సంక్రాంతికి ఓస్తున్నాం చాలా మూవీస్ ఓచ్చినయి చాలా బాగుండే అన్నీ
నూ అన్ని సినిమాలు చూసినవా అయితే
డి
అంటే ఇప్పుడు నువ్వు చెప్పే సినిమాల పేర్లు చెప్పినావు కదా దా ఆ సినిమాలు చూసేసి నవ నువు
ఆ అది మళ్ళీ మూవీస్ చూసాను నేను సంక్రాంతి అన్ని మూవీస్ చూసిన అంటే ఇప్పుడు గుడా కొత్తగా దూరేందర్ అవి ఇవి అన్నీ వేరే కొత్త కొత్త మూవీస్ కూడా వస్తున్నాయి
అయితే నువ్వు ఈ ఫోర్ ఫైవ్ మూవీస్ చూసినావు కదా ఈ మూవీస్ లలో నిక్ కు బాగా నచ్చిన మూవీ ఏది
నాకు చాలా నచ్చిన మూవీ అంటే మనకు ఆ నారి నారి నడమ మురారి అనే మూవీ ఉంటది అందులో శర్వానంద్ యాక్ట్ చేసిండు హీరోగా ఆ మూవీ చాలా కామెడీ చాలా బాగుంటది ఆ మూవీ
అందులో హీరో ఎవరు
శార్వానంద్ శర్వానంద్
శషర్వానా హీరో హీరోయిన్ ఎవరు మరి
హీరోయినీ మనకు కొత్త హీరోయిన్స్ ఉన్నారు వాళ్ళ పేర్లు ఏంటో నాకు తెలియదు
ఓకే నారీ నారి నడుమ మురారి మూవీలో స్టోరీ ఏమున్నది మరి
స్టోరీ ఏముంటదంటే
అంటే షార్ట్ కట్ గా చిన్నగా చెప్పండి ఏం ఉంది అందులో
చిన్నగా అంటే మన హీరో ఒక అమ్మాయిని లవ్ చేస్తరు అన్నట్టు సో వాళ్ళిద్దరూ పెళ్లి జేసుకోవడానికి ఆహ్ ఒక కోర్ట్కి పోతే ఆడ మ్యాటర్ ఏందంటే ఆల్రెడీ హీరోకి ఆల్రెడీ పెళ్ళయిపోయి ఉంటది ఆల్రెడీ వేరే అమ్మాయితో సో ఇది కాన్సెప్ట్ అసలు ఏంది కథ అనేది స్టోరీ
బాగుంటది ఫన్నీ ఫన్నీగా అంటే కొంచెం చము అది జోక్ లాగా మంచిగా ఎంటర్టైంగా ఉంటది అన్నమాట
అవునవును చాలా జోక్ ఉంటే ఫుల్ అంటే ఫుల్ కామెడీగా ఉంటది మూవీ వచ్చేసి మనకి
ఇంకా ఆ మూవీ కాకుండా ఇంకా ఏదన్నా మూవీ నీకు బాగా నచ్చిందా మరీ
యా బాగా నచ్చినట్టే నేను మా బ్రదర్ కలిసి మేము రాజాసాబ్ మూవీ చూడ్డానికి వెళ్ళినం రాజా సాబ్ మూవీలో ప్రభాస్ యాక్ట్ జేసిండు
ఓకే ప్రభాసు మూవీ కూడా ఈ మధ్యనే చూసినాం అయితే రా రాజాసాభా మూవీ పేరు
అవునౌను వన్ మంత్ బ్యాక్ ఏమో చూసినా కొత్త మూవీస్ కూడా వస్తున్నాయి దానికి కూడా వెళ్దాం అన్నట్టే ప్లానింగ్ వేసుకొని ఉన్నాం మరి
అంటే ఎప్పుడప్పుడు మూవీకి మంత్లీ ఒకసారో సెకండు సాటర్డేకు అప్పుడప్పుడు వెళ్తూ చూస్తూ ఉంటావా అయితే
అవునవును ఒకవేళ మంచి ఇంట్రెస్టింగ్ మూవీ ఖచ్చితంగా చూడాలి అని అనుకుంటే ఇక ఖచ్చితంగా మూవీకి వెళ్ళడం అవుతుంది
చూడాలి మూవీలు కూడా చూస్తే కొంచెం మైండ్ రిలాక్స్ ఉంటది అప్పుడప్పుడు మూవీస్ కూడా చూస్తూ ఉండాలి
అవునవును ఇగ అందుకే చూస్కు చూస్తుంటాను రిలాక్సేషన్ కోసం అప్పుడప్పుడు చూస్తూ ఉంటా
ఈ మధ్యన మరి ఏ పండుగ వచ్చింది కదా శివరాత్రి పండగ ఆ పండక్కు ఎక్కడికి యెళ్ళినావు మరీ ఏ టెంపుల్కి యెళ్ళినావు ఈ పండక్కు
ఈ ఇక్కడ మాకు గండి మైసమ మైసమ్మలోని దగ్గరలో ఒక టెంపుల్ ఉంటుంది
అందులో శి అంటే శివాలయం ఉందా మీకు దగ్గర్లో
అవునౌను శివాలయమే ఉంది పెద్దగా శివాలయం తిరుపతి దేవుడు ఉంటాడు అందులో ఇద్దరు ఉంటారు సో ఆ టెంపుల్ వెళ్ళి దర్శనం చేసుకొని కాసేపు కూర్చోని వచ్చేసాం మధ్యాహ్నం సరికల్లా
అవునా అయితే మీరు అప్పుడప్పుడు టెంపుల్కి వెళ్ళి చూస్త వెళ్తారన్నమాట
ఆ ఆ అప్పుడప్పుడు వెళ్తాను ఇగ రేర్ కేసెస్ లల్లో అట్లా వెళ్ళి దర్శనం చేసుకొని వస్తాము
అదే శివరాత్రి మరి జాతరలో తిరగడము ఏ యా జాతరలో తిరిగిండ్రా
అంటే ఇక్కడ జాతర లేదు అంటే మా ఏరియాలో జాతర లేకుండే ఇక వేరే ఏరియాలో ఉండే గాని ఇక అప్పటికి ఇక ఏం పోతాంలే అన్నట్టు ఇక వెళ్ళలేదు గాని ప్రతిసారి వెళ్తుండే ఇక
ఆ జాతరలో ఏమన్నా నాట్యము దానికి సంబంధించింది ఏమన్నా డ్యాన్స్ ప్రోగ్రామ్స్ మళ్ళీ శివ పార్వతిలో కళ్యాణము అట్లా చేస్తారు కదా జాతరలో
అవును అలా చేస్తారు అలాని మేము రంగంలో ఉన్నప్పుడే చాలాసార్లు వెళ్ళాను ఇక్కడ కూడా మల్లారెడ్డి కాలేజ్లో పెద్ద శివరాత్రి జాగ చాలా పెద్ద ఈవెంట్ అయింది కానీ ఇక అది నైట్ లెవెన్ నుంచి మార్నింగ్ సిక్స్ వరకు సో మనకు అందుబాటులో అయి టైం కాదు కదా అని మేము వెళ్ళలేదు
మేమ్ గుడా శివరాత్రికీ జాతర వెళ్ళినం మేం గుడా ఇక్కడా శివాలయానికి వెళ్ ళినం ఐతే ఇక్కడ చక్కగా శివ పార్వతుల కళ్యాణం జరిగింది నైట్ చక్కగ జాగారం ఉన్నమూ ఇక్కడ గుడా శివరాత్రి జాతర మా దగ్గర గుడా చాలా బాగా జరిగింది
ఆ ఇక్కడ కుడ జరుగుతాయి మాక్ పపేష్ బట్టి జరుగుతూ ఉంటాయి
ఓకే మీరూ ఒకవేళ సంక్రాంతి పండుగ ఉందనుకోండి ఆ పంండగ అప్పుడు ఏమన్నా ఆ ఏం చేస్తరు సంక్రాంతి పండకు పతాంగిలు ఎగిరేయడము అట్లా ఉంటదట కదా మీ ప్రాంతంలో ఆ గాలిపటాలు ఎగిరేస్తారా మరి సంక్రాంతి పండగప్ పుడు
అవును గాలిపటాలు ఏయడం జరుగుతది మేమ్ అందరం ఫ్యామిలోళ్ళం అందరం కలిసి మామమ్మొళ్ ఇంటికి వోయ్ చక్నాలు గారల్ చేస్తూ అలా కామెడీ చేస్తూ ఒక వన్ వీక్ టైమ్ స్పెండ్ చేషి హ్యాపీగా స్పెండ్ చేసి మళ్ళీ ఎవరింటికి వాళ్ ఎళ్ళిపోతాం రిటర్న్
అవునా ఐతే సంక్రాంతికి మీర్ అందరూ హల్లేస్ ఒస్తాయి కాబట్టి అందర్ ఒకచోట అమ్మమ్మ వాళ్ళింటికి వెళ్తారా
ఈ చాలా హ్యాపీగా గలిసి మళ్ళా మీతా ఎవరింటిక్ వాళ్ ఎళ్ళిపోతం
సందడి వాతావరణం అంటే అందరూ మీరూ అందరు అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళలు అందరు చక్ కగా కలుసుకోని పిండి వంటల్ చేసుకుంటారా అయితే
ఆ పిండి వంటల్ చేసుకొని ఇగ మళ్ళీ మేము ఎరికైనా హాస్టల్ వస్ అం కాబట్టి మళ్ళిగ పిండి వంటల్ కొన్ని తెచ్చుకోనిగ హాస్టల్లో ఇగ అప్పుడప్పుడు స్నాక్స్ లాగా తింటూ ఉంటాం
ఔనా
ఔను
మరీ ఈ మధ్యనా మీ అమ్మమ్మ వాళ్ళింటికీ ఈ మధ్యన వెళ్ళిండ్రా మరి
ఈ మధ్యలా నేన్ అమ్మమాల వాళ్ళింటికి ఎళ్ళలేదు గానీ ఫంక్షన్స్ క అయితే అటెండ్ అయ్యాను గా అప్పుడే వాళ్ళని చూశాను ఇగ నాకు టైం ఉండదు నేన్ ఇగ నేను నా నేనున్నా హైదరాబాద్ ప్లేస్ నుంచి ఎక్కువ మా ఇంటిక్ ఎళ్ళను సొ అందుకనీ నాక్ అంత అవైలబుల్గా వాళ్ళు లేకుండె లేదంటె ఖచ్చితంగా కలుస్తుండె హలో
హా మీరూ ఇంకా ఏం చేస్తారు ప్రస్తుతానికైతె మీరు ఇప్పుడు స్టడీలో ఉన్నారు ఇంకా ఏమన్నా ఆ స్టడీలో ఉంటూ ఇంకా ఏం చేస్తూ ఉంటారు స్ట
స్టడీయే స్టడీకి మించి ఇగ ఇంకేం లేదూ స్టడీ న నైట్ ఒచ్చిగా కాసేపు బుక్స్ పట్ చదువుకోవడం చల్ల గాలికి ఫ్రెండ్స్తో తిరిగ ఇలాంటివి చేస్తూ ఉంటాను
ఓకె మీరూ మీ ఫ్రెండ్స్ తో కలిసి అప్పుడప్పుడు బయటికి వెళ్తూ వస్తూ ఉంటారు ఐతే
అవును సదా రదాగా అట్లా బయటిక్ ల్లీ ఎక్కడైన కొత్త ప్లేసెస్కెల్లి కాసేప్ కూర్చొని ప్రశాంతంగ చల్లటి గాలికి అలా ఈబాల కాలేజ్ల ఏమైంది స్టోరీస్ అట్ల జోకులు నవ్వుకుంట వాన్ని గెలికి వీన్ని గెలికి లాస్ట్ కి మల్ల చివరికి హాస్టల్కొచ్చి పడు కొంటమిగా
అవునా
హలో హలో
ప్రస్తుతానికి ఇప్పుడ్ ఏం చేస్తున్నార్ ఏంది మీర్ మరి
ప్రస్తుతానికి ఏం లేద మా ఫ్రెండ్ ఆ హాస్టల్ పైకి ఎక్కాం హాస్టల్ బిల్డింగ్ పైనున్నాం ఏం చేయాలో అర్థం కాక అట్టిగనే ఉన్నం ఇగ బిల్డింగ్ పైన ఎక్కి, మా ఇంటి పక్కనే ఇది బోర్వెల్ ఏస్తాండ్రు. ఇగ అదే బిల్డింగ్ కి ఏస్తాండ్రు బోర్వెలి
అవునా బోర్వెల్ వేస్తూ ఉన్నారా మీ ఇంటి పక్కకు అయితే,
అవునవును
మరి ఈ మధ్యన ఎటు ఇగ బయటికి ఎళ్ళలేదు ఇగ కాలేజీకిి వెళ్ళడం రావడము అట్లనే జరిగిపోతుందా అయితే
ఆ అంతే జరుగుతుంది ఇప్పడికైతే ఇక్కడ ప్రస్తు తానికి ఎక్కడికి ఎళ్ళలేదు. ఇగ ఎళ్ళాలి అనుకుంటే ఇగ మెల్లగా ఎళ్తాము ఇగ సెకండ్ సాటర్డే ఎక్కడికైన బయటికి వెళ్దామని చూస్తున్నాము, మరి ఏమవుతదో చూడాలి ఇగ.
అవునా సరే సరే ఓకే మరి ఓకే.
ఓకే